హలో
మ్మ్ నమస్కార్ జీ
మ్మ్ లెనిన్ సినిమా చెప్పల్లా
చెప్పల్ల చెప్తే ఎంత మరి
ఓ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాది
ఎట్ల పిన్ చెప్పు క్లారిటీ వస్తది నాకు కూడా ఇంక సినిమా చూసే పనుండదు ఇమాజిన్ చేసుకుంటా
ఓపెన్ చేస్తే ఎన్ టీ ఆర్ వాయిస్ వస్తది
మ్మ్
వాళ్ళ ఊరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు వాళ్ళ ఊరు పేరు మహాభారతపురం ఏమో ఉంటది
ఆ
వస్తుంది ముందు రోజు అవునా బా మహాభారత పురమా ఉ అను
ఉ అంటున్నా కదా వినపడట్లేదా
ఆ ఏంటి అను
ఆ గట్టి అంటాలే
ఉ ఆ ఏమైతదంటే ఒక పిల్ల్లోడు ఎక్కడ నుంచి వస్తాడో తెలవదు ఒక అనాథ ఆ ఊరికి వచ్చి ఆ ఊర్లో జాతర జరుగుతుంటది
ఆ ఓకే
మహాభారతంలో పార్ట్స్ ఉంటాయి కదా
ఆ
ఆ అట్లా ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క పాటుక లాగా అని జాతర చేస్తూనే ఉంటారు వీళ్ళు
ఆహా ఓకే ఓకే
ఎయిటీన్ పార్ట్స్ ఏమో ఉంటాయి ఎయిటీన్ మంచి చేస్తారు బట్ టూ ఇయర్స్ ఒకసారి అట్లా చేస్తారు వాళ్ళు
ఉ
అదే జాతర జరిగేటప్పుడు హీరో చిన్న పల్ల్లోడు వస్తాడు ఇడికి వచ్చి పంతులు ఆడుగుతాడు భోజనం అన్నదా ఆ అన్నదానము ఉంటదా అని
ఉ
అక్కడ ఏమంటే ఒకటి జెండ పైన ఆంజనేయ స్వామి అది గోకురం పైన పెట్టలా
ఆంజనేయ
జయం సినిమా చూసినావా నువ్వు
చూసిన
నితిన్ సదా లేచిపోయేటప్పుడు సైకిల్ కి ఆంజనేయ స్వామి జెండా ఉంటంది చూడు
ఆ ఓకే ఓకే
ఆ సేమ్ జెండా
అచ్చ ఆ సినిమాలో దాసి పెట్టి ఈ సినిమాలో వాడుకున్నారా సరిపోఇదీ ఆ
అదే ఓరు పెట్టాలని జనాలు కొట్లాడుకుంటే వీడికి ఆకలిస్తుంటే అది అ చూసే అట్లా అయినాక అన్నదానం స్టార్ట్ అవుతుంది అంటారా వీడికి బీపీ లేస్తే వీడే పోయి గోపురంకి పెట్టేది వస్తాడు
ఉ హు
అప్పుడు వన వస్తాంది అప్పుడు అందరూ ఆ వీడు వీడి ద్వారా పెట్టినందుకు దేవుడు స్వ స్వీకరించు డనే ఆనందపడి ఇంక ప్రతిసారి వీటితోనే పెట్టిస్తారు
ఓకే అనాథ మొత్తానికి వాడు
అనాథ అక్కడ ఊరికి పెద్ద అని ఒక ఆమె ఉంటది ఆమె ఎవరంటే అరవింద్ సమేతలో జగపతి బాబు పెళ్ళం
ఆ
రెడ్డమ్మ
మా అత్త మా అత్తలా లేగాలే రెడ్డమ్మ నిజం గదా మా అత్త రెడ్డమ్మ
ఆ బానే ఆ రెడ్డమ్మకి ఒక కొడుకు ఉంటాడప్పుడే వాడి పేరు వసంత్ గుర్తుపెట్టుకో
ఆ వసంతు
యేమ్మ సరే నాతో పాటు ఉంటే నేనే నిన్ను పెంచుకుంటా అని వీన్ని హీరోను కూడా పట్టుకొని పోతది
ఆ ఓకే
ఆ ఇక్కడ వాడు అయిపాయ్ ఇక్కడితో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ జైలుకు వస్తది జైల్లో ఒక ఖైదీ విడుదల అయితాడు ఆడ జైలర్ వచ్చి సునీల్
ఆ
సునీల్ రెకమండేషన్ వల్ల విడుదల అయితాడు వీడు
ఓకే
ఇంకొక కానిస్టేబుల్ వచ్చి కురుక్షేత్రం కథ చెప్తుంటివి కదా ఇన్ని రోజులు ముగింపు చెప్పుకోకుండా పోతావా అంటే వాడొచ్చి అది ముగిసే ముగించేకే పోతా తున్నా అని ఒక డైలాగ్ కొడతడు సరే అని పోతాడు సునీల్ ఇంకా స్టేషన్ కు వచ్చినాక అడుగుతాడు పోయినాడ వాడు యెవని పిలుచుకుని పిలిచికొని వచ్చినారా అంటే ఒక కుక్క వచ్చింది అంటడు
కుక్క
కుక్కుపేరు కన్నయ్య
కుక్క పేరూ
కన్నయ్య
కన్నయ్య ఆ
ఆ పడు పెంపుడు కుక్క అది
ఓకే
ఉమ్ ఇంకా వాడు ఊరికి పోతాడా ఊరికి పోయిన వెంటనే శివాజీ ఉంటాడు శివాజీ వాళ్ళ బాబాయ్
అంటే జైల్లో రిలీజ్ అయిన వాడి బాబాయ్ శివాజీ
ఆ జైల్లో రిలీజ్ అయింది ఎవడో గాదు అఖిలే
ఆ అఖిలేనా ఓకే
ఆ
హేవీ గవా ఆ
అఖిల్ రిలీజ్ అయ్యి వాళ్ళు బాబాయ్ అదే చిన్నాన్న వాళ్ళ ఇంటికి పోతాడా
ఉమ్
ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే రెడ్డమ్మ ఉందా రెడ్డమ్మ మొగుడు రాజీవ్ కనకాల వాడు ఫస్ట్ లోనే సచ్చిపోయి ఉంటడు
ఆ ప్రతి సినిమాలో సచ్చిపోతాడు లే అ సినిమా బ
ఆ రాజీవ్ కనకాల వాళ్ళ నాన్న ఉంచుకున్నామెకు పుట్టినోడే శివాజీ
ఓకే ఓకే అంటే ఇప్పుడు రెడ్డమ్మ ఆ
కి మరిది అయితాడు వాడు శివాజీ కానీ అమ్మ నీ జా నీ బతుకు కు ధర్మమైన బతుకు కాదని ఆమే దూరం పెట్టి తిడుతుంటది వాన్ని నీకు ఈజీగా అర్థం కావాలంటే పుష్పాలో పుష్పవాళ్ళ అన్నలు పుష్పాని పక్క
తెలుసులే తెలుసులే తెలుసులే తెలుసులే అర్థం మైన్నది మ్ ఓకే ఓకే
వాడు ఎంత ట్రై చేస్తాడు ఆ ఊరికి ధర్మరాజు అని ఒక పదవి ఉంటది ఊరిగా అసలు సర్పంచ్ లాగా అందరు మర్యాద ఇస్తారు ఆ పోస్ట్ నాకు ఇయ్ అంటే అమ్మ నేను ఇయ్యను రాజీవ్ కనకాల సచ్చిపోన గుణ ఈ జనలంనదరు నా మీద నమ్మకంతో ఉన్నారని ఆయమ్మ బొట్టు పెట్టుకొని మంచి పట్టు చీర్ పూలు పెట్టుకో తిరుగుతది అయినా
ఆహా రా అంటే ఆమె రాజీవ్ రాజీవ్ కనకాళ్ళ భార్యన
రెడ్ అమ్మ రాజీవ్ కనకాల వైఫ్ హస్బెండ్
ఉహు
అయినా
మ్
ఇక్కడ వాళ్ళు అదే శివాజీ వాళ్ళ ఇంటికి పోతాడా శివాజీ మామలు బాగనే ఉంటాడులే లెనిన్ తో
ఉ
ఆలెనితో బానే ఉంటాడు అక్కడ నుంచి ఒక్కొక బీర్ షాప్ దగ్గర బార్ దగ్గరకి పోతడు ఆ బార్ లో ఒక చిన్న పిల్ల్లోడు ఉంటడు ఆ పిల్ల్లోడిని గుర్తుపెట్టుకో
అ
ఆ ఆ పిల్లోడు వచ్చి అనా చేర్లు కాళీ లేవు నీకు కావాలంటే పార్సల్ ఇస్తా అంటే అ బార్ ఓనరే భయపడి నా టేబుల్ ఇయ్ అన్న కూర్చిపెట్టు చేపి అంటడు వీడు ఎందుకు ఇట్లా భయపడుతున్నావా అయ్జ్ డైరెక్ట్ పోయి లేనిన్నే అడుగుతడు నిన్ను చూసి ఎందుకు అందరు భయపడతారు అని
ఎవరు అడుగుతారు పిల్లోడు
ఆ చిన్నపిల్లోడు
అర్థమైంది
ఉ
ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతదా
ఇక్కడ వాడు చెప్తాడు నేను నీకు ఒక్క కథ చెప్పనా అని సరేనా అక్కడ ఏం చెప్తాడంటే నేను అదే ఊరోడు అట్లా జాతర జరిపెటప్పుడు ఉంటాడు అది ఉంటాడా అదే ఊళ్లో ఒక ఎమ్మెల్యే ఉంటడు కరెక్ట్ ఈ జాతర జరిపేటప్పుడు వాళ్ళు ఒక ఒప్పందం పెట్టుకుని ఉంటరు ఇడా పొలిటికల్ పార్టీవి ఏమి ఉండగూడదు పోస్టర్లు కటౌట్లు అని
ఉ
ఆ ఊరు ఎమ్మెల్యే ఉంటడు గదా వాడు పెద్ద కటౌట్ కరెక్ట్ గుడి ముందర పెట్టింటాడు ఆ రెడ్డమ్ వచ్చి అడుగుతది తిపియండి ఇదంటే ఆ తీపియండి అంటే ఆ ఎమ్మెల్యేకి చెంచా ఉంటడు వాడే బ్రహ్మజీ
ఆ ఒక వన్ మినిట్ వన్ మినిట్ ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో నా ఇది
ఎస్ ఇప్పుడు నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్
ఓకే
ఆ కటౌట్ తీపి అంటే బ్రహ్మజీ వచ్చి మొగుడు సచ్చిపోయిన కూడా ముత్తైదుల తిరుగుతున్నావె నువ్ చెప్తున్నావా వి చరాల గురించి అని అంటాడు
ఆ
అది చెప్తో కొట్టింది మాట్లాడింది అది మ పరువు పోయింటాది కదా తలదించుకుని ఉంటుంది హీరో కోపం మోస్తది మా పెద్దమ్మనే అంటావా అని కత్తి తీసుకొని కటౌట్ కింద కట్టినరకేసి కటౌట్ కింద పడతాది
ఓకే ఒక సైడ్ నరుకుతాడు అది కింద పడిపోతాది డన్
ఆ ఎమ్మెల్యే గాడు కార్లోంచి చూస్తుంటాడు బుసలు కొడుతుంటాడు వీడి కథ ఎట్లా గట్ల తేల్చల
హా
అండ్ నేను నీకి ఫస్ట్ చూప్పిన స్టోరీలో హీరోయిన్ ఇంట్రొడక్షన్ అవన్నీ సేమ్ ఉన్నాయి ఇడ ఇప్పుడు రాత్రి అయితే తాది హరోయిన్ వస్తది
అ
ఆ ఇక్కడ ఒక క్యారెక్టర్ మర్చిపోయను ఇక్కడ అయ్యప్పకి మామా వరుసగా ఒక అయ్యప ఉంటాడు ఊర్లో
మ్మ్ మ్మ్ ఆయప్పేవరో
ఆ అయప్ప అయప్ప చాలా దగ్గర ఉన్నారు కాని యాడున్నాడు కరెక్ట్ గుర్తు రావట్లేదు నాకి
సరిపాయ
మామా ఏ కాదే
ఇడు చెప్పు ఇడ చెప్ప ఇడ చెప్పు ఇడి చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు ఆ
ఆ అయ్యప్ప మామ ఉంటాడా మామ చిన్న కూతురే హీరోయిన్ పెద్ద కూతురు వైదేహి చిన్న కూతురు భారతి
ఓకే హీరో హీరోయిన్ పేరేమి వైదేహీనా భారతీ నా
భారతి సెకెండ్ కూతురు భారతి
హీరోయినానే
మ్
ఆ
అవునా ఆ భారతీ నా ఆయమ్మ డ్రామా ఏస్తుంటది ఆమె మద్రాసు లో చదువుతుంటది
హమ్
వా ఒక నెలకు ఇట్లా పండుగ అట్లు అన్నప్పుడు వస్తది డ్రామాల అంటే ఇంటెస్ ఏమో డ్రామాలు ఏస్తుంటది అదే టైమ్ లో వీళ్ళు మామ రే లేని నా పాప ఇంటి దగ్గర వదిలి రాపో అంటే వాళ్ళ ఇద్దరు కొంచం పోతారు ఇంటి దగ్గరికి కొంచె మాడ ఆయమ్మ కొంచెం యాటిట్యూడ్ గా మాట్లాడేది
హీరో హీరోయిన్ అయిపోతారు
ఎస్
ఓకే ఓకే బండి మీద
అంటే నెక్స్ట్ రోజు ఏమైతది తెలుసా హలో
చెప్ప బండి మీద సైకిల్ మీద నడుచుకుంటా
బండి మీద
ఆ
కాదు నెక్స్ట్ రోజు ఏమైతదంటే నువ్వు నోరు మూసుకొని వినాలని చెప్పేటప్పుడు
సరే సరే చెప్పు చెప్పు
నెక్స్ట్ రోజు ఏమైతందంటే ఆయమ్మా ఈ బ్రహ్మ జీవాలు పేకట ఆడుతుంటారు. ఆ ఆ బ్రహ్మజీ వాళు పేక అట్టాడుతుంటాడా చూస్ తేవా ఆయమ్మా గాజులు ఎత్తుకొసది ఈ అమ్మ మళ్ళీ నేను ఆడతా నేను లెనిన్ బదులు నువ్వు పేక ఆట ఆడేది మానేలా ఇట్లా పండగలప్పుడు అని నీ శరత్తు పెడతది.
ఆ తెలుసు
తెలుస్తది. ఆయమ్మా బ్రహ్మజీకి పంచ్ ఊడగొట్టి మర్యా తీసి పంపిస్తారు.
ఫస్ట్ నేను జేప్తా చూడు ఇడా ఫస్ట్ రౌండు. గెలుస్తుది ఒక ఒకే ఛాన్స్ అని చెప్పేసి సెకండ్ రౌండ్ మగోడవి కదా ఇంకో ఛాన్స్ కూడా ఇస్తా తీసుకో అని చెప్తది.
చూషనవా రీలు
ఆ రీల్స్ జేశనా వాడు అని పక్కల వాడు ఉంటాడు చూడు రంగా స్థలంలో రామ్ చరణ్ పక్కలో ఉంటాడు చూడు వాడు ఆ మహేష్ స్పెడ్స్ పెట్టుకొని వస్తాడు ఆ స్పెట్స్ లోన రిఫ్లెక్షన్ కనిపిస్తదేమో అని
హుమ్మ్
దాన్ని లేనీన్ చూసి వాని గొంతు వట్టుకుంటాడు కదా
ఆ ఎస్ వేరి గుడ్
ఒకక్క రీల్ జేషినా తర్వాత కంటిన్యూ జేశనా యి అంతవరకే జూషనా.
ఆ తర్వాత వాడిని నీన్ పంపిస్తారా వాడు బుస్సులు కొట్టుకుంటూ అట్లే పోతాడా.
ఆ
ఇంకా వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కలిసి రెండు రోజులు ఏవీ అంతలో లోపు హీరో వచ్చి బంగారం అని పిలుస్తాడు.
ఉహుహ్
హీరోయిన్ ఉల్ గెట్ బటల్ ఫ్లై టింగ్ టింగ్ అనుకుంటా.
ఉహ్
ఆమె గాజులు తీసుకొని ఏమి ఇనలేదు అన్నట్టు పోతది మళ్ళీ సాయంత్రం ఏమైతది అంటే
ఉహ్
ఓహ్ నేనేమో నేను రెండు సార్లు కలిసినని నాకు లవ్ లెటర్ రాసినా అని ఊరికే లెటర్ వాట్ కామ్ వసది.
ఉహ్
వాడు నాకి చదీవెకి రాదు రాసేకి రాదు నేన ఎట్లా రాసన్ మీ నాన్న బిల్చుకోవాలండి అంటాడు.
ఆ
అల్ ఇన్డైరెక్ట్ గా వాళ్ళ వాళ్ళ ప్రపోజ్ చేసుకుంటారు ఇకా అంటే వాడు స్టార్టింగ్ లో పోస్టర్ కట్ చేసినాడు వాడన్ టమ్ వెనకాల నుంచి చూస్తుంటది హోబావ్ హీ ఇజ్ మై హీరో అనుకుంటా
ఓ వచ్చా పడిపోయింటది ఆల్రెడీ అన్న ఫైటింగ్ కి
యస్ ఫస్ట్ లవ్డ్ ఫస్ట్ సైట్
ఆ ఓకే ఒకే
ఆ తర్వాత
తర్వాత గుర్ గుర్తు తెచ్చుకో
హ్
గుర్తు తేచ్చకోరరే